నువ్వెలా ఉన్నావు ఈ మధ్య వాతావరణము చాలా మారిపోయినట్టు అనిపించడం లేదా
అనిపిస్తుంది నాకూడా చాలా విచిత్రంగా ఉంది
ఇంతా వేడి ఇంతకముందు ఉండేది కాదు కదా
అవును నిజమే
దీనికి ప్రధానకారణం గ్లోబల్ వార్మింగ్
అవునా
గ్లోబల్ వార్మింగ్ లో అంటే ఏమి టీ
అనుకో
భూమి ఉష్ణోగ్రత క్రమముగా పెరగడమే గ్లోబల్ వార్మింగ్ అంటారు కదా
క్లాసి ప్రత్యేకంగా పదార్థం ఉందా అవును నిజమే రంజాన్ అంటే ఏంటి
రంజాన్ అంటే అది మనకు మనశ్శాంతి క్రమశిక్షణ అనేది నేర్పిస్తుంది
అది ఎందుకు అంత ప్రత్యేకైన నెల అంటారు
ఇది చాలా మంచి విషయమైన పండుగ
ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆహారం ఏం తింటారు
అన్నం పప్పుూ పెరుగు
అవునా ఉదయం ఏం చేస్తారు
సహాయం కోసం త్వరగా లేస్తాం, ఉపవాసం మొదలు పెట్టి ముందే తినే భోజనం సాయంత్రం ఇస్తార్ తో ఉపవాసం ముగుస్తుంది ఖర్జూర నీటితో మొదలు పెడతాం అవును ఇది ప్రవక్త సాంప్రదాయం సమోసాలు పండ్లు జూస్
వా అది చాలా రుచికరమైనది
అవును కుటుంబంతో కలిసి తింటాం. అవును జకా తీస్తాం
జకాత్ అంటే ఏమిటి
వేదులో
అవును మనసుకు ఆనందం కలిగిస్తుంది. అవును ఐదు సార్లు నమాజ్ చేస్తాం రాత్రి ప్రత్యేక పదార్థం ఏందా
అ తరాబ నమాజ కొంచెం ఎక్కువ సమయం ఉంటుంది. అది అలసటగా అనిపించదా.
కాదు మనస్సుకు శాంతి ఇస్తుంది. రంజాన్ నెలలో ఏం నేర్చుకుంటారు. సహ ఇంకేం నేర్చుకుంటారు పేదల బాట తెలుసుకుంటారు అది చాలా కొత్త విషయం ఆవును. మనసు మారుతుంది రంజాన్ ఈద్ పండుగ వస్తుంది.
ఇదీ ఎలా జరుపుకుంటారు కొత్త బట్టలు వేసుకుంటాం ఇంకేం చేస్తారూ.
మసీద్క్ వెల్తామ్. తర్వాత ఫస్ట్ స్నేహితులతో కలస్తాం స్వీట్లు ఉంటాయా.
ఉంటాయి స్వీట్లు పిల్లలకు పిల్లకు ఎలా ఉ ఉంది.
వాళ్ళు చాలా సంతోషంగా ఉంటుంది.
అహ్ బాద్ బాడియుతు. అవ్ ఈద్ ఇస్తా గిఫ్ట్ ఇస్తారా. ఆ ఈది గూడా ఇస్తా. రంజాన్ కి అది ఆ. సుద్ధి కోసం.
నాకు ఇష్టమైన భాగం ఏమిటి.
నీకు ఇష్టమైన భాగం ఏమిటీ ఇఫ్తార్ సమయం. ఎందుకు అందరు కలిసే ఉందం.
చాల బాగుంది. అవును కుటుంబ బంధాలు బలపడతాయి. నాకు కూడా ఇది తెలుసుకోవడం ఆనందంగా ఉంది. నేను కూడా ఒక రోజు ఈ స్టేట్ కి. రావచ్చా కచ్చితంగా ఇది నాకు మంచి అనుభవం ఇస్తుంది నాకు పరీక్షలు ఉన్నాయి పరిక్షలు చాలా కష్టంగా ఉంటున్నాయి అని అనుకుంటున్నాను.
నువ్వు చదువకపోతే అవి. కష్టం గానే అనిపిస్తాయ్
ఆలా అనుకోవద్దు నువ్వు చదువుకుంటే చాలా కష్టంగానే ఉంటయ్. అవును.
కానీ అ ఏమి లేదు నువ్వు బాగా పాస్ అవుతావు నిజామా నీపై నాకు నమ్మకం ఉంది. సరే నేను వెళ్తాను
ఏమైనా సమయం కావాలంటే పిలు బాగా చదువుకో
ఒకటి అడుగుతాను పరీక్షల తరువాత ఏం చేస్తావ్ పార్క్ లో ఏ ఏమేమి చేస్తావ్ నీ పైన నీకు నమ్మకం ఉ ఏ
అవును నిజమే
ఇంకేంటి పార్కుకి వెళ్ళిన తర్వాత అక్కడ ఏం చేస్తావు ఏమం ఏమం ఎక్కుతావు
నీకు ఏ సినిమా అంటే ఇష్టం
నాకు బాహుబలి సినిమా అంటే ఇష్టం. అవునా నాకు అదే ఇష్టం ఎవరి ఫేవరెట్ క్యారెక్టర్
నాకు కొత్త సేపు చాలా ఇష్టం నాకు నీకు ఏ క్యారెక్టర్ ఇష్టం అవును అతను చాలా గొప్పవాడు నీకు ట్రావల్ చేయడం ఇష్టమా అవును నాకు చాలా ఇష్టం నేను చాలా ప్రదేశాలు చేస్తాను తిరుగుతాను నాకు చాలా ఇ ఇష్టం
హిమాలయ ఏ అంటే చాలా ఇష్టమా నువు ఎప్పుడైనా గోవా వెళ్ళావా
నువు వెళ్ళావా వెళ్ళలేదు నేను కూడా వెళ్ళలేదు ఓ సారి సమ్మర్ హరిడేస్ కి వెళ్ళా ఆ సరే నేను బాగానే ఉన్నా. నువు ఎలా ఉన్నావ్. మా కుటుంబంలో నలుగురు. నలుగురు నా తండ్రి, నా తల్లి, నేను, మా తమ్ముడు. నా తండ్రి ఒక ఉపాధ్యుడు. నా తల్లి ఒక గృహిణి. అతను ఐదవ తరగతి చదువుతున్నాడు. అవును మేము సాయంత్రం గడుపుతాం మాట్లాడుకుంటా
పండుగలు వచ్చినప్పుడు ఏం చేస్తారు మరియు ఆనందంగా గడుపుతారా
కుటుంబం మనకు మళ్ళ సహాయం ఇస్తుంది కుటుంబం మనకు ప్రేమ మరియు సహాయం వస్తుంది కదా కుటుంబం అంట చాలా ఆంద మనం ఎప్పుడు మన కుటుంబం అని గౌరవించాలి
నిజమే
జీవితం చాలా ఆనందంగా అయిపోంది మీకు తెలుసా నేను కొత్తగా ఒక పుస్తకం కొన్నాను
అవునా నాకు కూడా ఒక పుస్తకం కొనిపిస్తావా
తను అదే పుస్తకము అడుగు కరెక్ట్గా చెప్పావు నేను అదే కొన్నాను కొన్ని పిస్తాను
దాంట్లో ఏ స్టోరీస్ ఉంటాయి అవునా ఇంకేంటి టి నాకు ఆ పుస్తకం కొనివు ఏ సినిమా అంటే ఇష్టం నాకు బాహుబలి సినిమా అంటే హె షరబ్ చాల బాగు అవును నాకు కూడా చాలా నచ్చింది ఎవరి ఫేవరెట్ క్యారెక్టర్ నాకు అతనికి క్యారెక్టర్ ఏంటి దొంట్లో
రాజు లాంటిది క్యారెక్టర్
స ఇంకేంటి నాకు ఇష్టం లేదు సైనాపతి నాకు బాహుబలి ఉంటేనే ఇష్టం.
అవునా. నాకు మెలోడీ సాంగ్స్ అంటే ఇష్టం.
అవునా
మీ కుటుంబంలో ఎంత మంది ఉంటారు వారు ఎవరు
తమ్ముడు మరియు నేను
వారెవరు వాళ్ళ ఏమేమి చేస్తారు
ఏం చేస్తారంటే ఒక ఉపాధ్యాయుడు
మీ తల్లి
నా తల్లి గృహిణి
మీ తమ్ముడు ఏం చేస్తాడు
చదువుతున్నాడు.
మీ కుటుంబం కలిసి సమయం గడుపుతారా
మాత్రం కలిసి మాట్లాడుకుంటాం మరియు భోజనం చేస్తాం. పంగ రోజుల పండుగ రోజుల్లో మేమంత కలిసి పూజలు చేస్తా మరియు ఆనందంగా గడుపుతా అవు కుటుంబం మన ప్రేమ మరియు సహాయం ఇస్తుంది. ని జీవితం చాలా ఆన
అవును
కుటుంబం మనకు ప్రేమ సహాయం ఇస్తు నిజం కుటుంబం ఉంటే జీవితం చాలా ఆనందంగా ఉంటుంది అవును ని మనం కుటుంబాన్ని గౌరవించాలి సరే ఉ ధన్యవాదాలు.